హాయ్ సిస్టర్ బాన్నారా
హ్మ్ బాగున్న మీరు బాన్నారా
అవునా సిస్టర్ తిన్నారా
ఉమ్ తిన్నాం మీరు తిన్నారా
తిన్నాన్ సిస్టర్
ఏం చేస్తున్నారు
ప్రజెంట్ అయితే ఏం చేయడం లేదు సిస్టర్ ఖాళీగా కూర్చొనున్నాను మా బాబుని నిద్ర గుప్పాను సైలెంట్గా వచ్చి కూర్చోనున్న
టీవీ సీరియల్స్ అలవట్లేదా
చూస్తాను. సిస్టర్ ఎప్పుడో రేర్ ఎక్కువ టీవీ మొబైల్ ఎక్కువ, చూడను,
అవునా, నేనైతే, టీవీ అప్పుడప్పుడు, రీల్స్ ఎక్కువ, చూస్తా, ఉంటా,
ఓకే, గేమ్స్, ఏమన్నా, ఆడతారా, సిస్టర్, మీరు, చిన్నప్పుడు, గానీ ఇప్పటికిగానీ,
చిన్నప్పుడు, ఆడతాండి. అప్పట్లో, ఫోన్స్, లేవు కాబట్టి, మనం, ఫ్రెండ్స్, ఈ, సందులో, దూరితే, ఆ, సందులో, తెళ్తాండి, మీ
ఉమ్, అప్పుడు, మీరు, ఎక్కువ, ఏ, గేమ్స్, ఆడేవాళ్ళు, సిస్టర్,
ఆ, ఏమంటారు. ఆ, హిడెన్సిక్, అడటంటిమి, మీరు, తొక్కుడు, బిల్ల, అని, చెప్పేసి, నాలుగు, పెట్లా, ఆట అని అదే, అడితంటిమి,
కుడువిళ్ళ నేను, ఆడే వాటిలో అయితే, తొక్కుడు బిళ్ళ ఏడుపింకులాట, ఆ, వాలీబాలు, ఫుట్బాలు, ఖోఖో, కబడ్డీ, మళ్ళ వచ్చి, చెస్సు, కోడిపుంజులాట, పులి మేక,
హు
పులి మేక, బాగా, ఇంట్రెస్ట్, అనమాట, మళ్ళీ మ్యూజికల్ చేయిరు, స్కూల్ల్లో, ఆడు ప్పించేటివి, ఇవి,
అవునా,
ఆ, అప్పుడు, స్కూల్లో, బాగా, ఆడిపించే, వాళ్ళ, అన్నమాట, మమ్మల్ని,
నేను, స్కూల్లో, వచ్చి, లెజిమ్స్, అంట, హ్యాండ్బాాలు, లెజిమ్స్, అంటే, ఇప్పుడు, ఆ, ఎట్లా, చెప్పాలంటే గెజ్జలు ఉంటాయన్నమాట, టూ సిక్స్ టూ స్టిక్స్ కి
ఓకే
అది, ఇలా ఇలా డాన్స్ మార్చేస్తూ అది అదిొ ఒక డ్యాన్స్ లాగ అంతే ఎక్సర్సైజ్, లాగా, డ్యాన్స్, లాగా అది
ఓకే
ఉ, తర్వాత, హ్యాండ్ బాల్, ఆడత, అండి ఆ, రబ్బీ ఆడాను రబ్బీ, అంటే, ఇష్టం, ఉంటుండే,
ఓకే, అదేం, గేమ్, సిస్టర్, రబ్బీ, అంటే,
సై, మూవీ, చూసిన్నారా, మీరు,
ఉ, చూశాను. సిస్టర్,
ఆ, అది, వాళ్ళు, ఆడతారు, కదా, అందులో, సేమ్, ఆట్లానే ఉంటది. గేమ్, ఇది, కూడా,
ఓకే, ఓకే,
బాల్, తీసుకొని, మన, మామలుగా, హ్యాండ్ బాల్ అంటే, బాల్, త్రో, ఏమంటరు. ఇట్లా, డిప్, చేసుకుంటా, పోయి, గోల్ కొట్టడం. అట్ల, ఉంటది. కానీ, దీంట్లో, అట్లే, ఏం, లేదు, బాల్ ని పాస్, చేసుకుంటా, మన, టీమ్, మెంబెర్స్ తో, అక్కడికి, వెళ్ళి, మన బాల్, తీసుకొని, మన చేతో అటు సైడ్, పెట్టడం.
ఓకే, మేం, చిన్నప్పుడయితే, అయితే, ఈ, గేమ్స్, అంతా, మీరు, చెప్పినట్టు, అవి, అయితే, నేను, ఆడలేదు, గాని ఆ రెండు మిగతా, అన్ని, ఇంకా, దాగుడు మూతలు, అవేల్
బాగా, ఆడుతాండిమి, అప్పట్లో,
ఆ, నైట్, అయిందంటే, బాగా తినేసి అమ్మ వాళ్ళందరూ ఇధు వీధులలో మంచాలు వేసుకొని పడుకునే వాళ్ళు కదా అప్పుడు నైట్ లో అప్పుడుంత త విలేజ్ లో అయితే బయటే కద పడుకుంటా ఉండే ఇప్పుడు కాకపోతే ఏసీలు ఫ్యాన్లు అవ తా ఉండే నాకు తెలిసి నా కూడా ఫ్యాన్ లెవ్ సిస్టర్
ఉ ఇప్పుడు ఎలా అంటే టీవీ టీవీలో కతుక్కపోతారు ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఫోన్ ఉండదు చిన్న పిల్లడి దగ్గర నుంచి ముసలొళ్ళ వారకు కు టచ్ ఫోన్ ఉంటది ఆ దాంట్లో ఏమో చూస్తండరు ఏమో ఇట్ల ముఖం దగ్గర పెట్టుకొని చూస్తుంటారు
అవును అప్పట్లో లేవు కాబట్టి మంచాలేసుకనేసి పిల్లలంతా ఆడుకుంటా అంటే ముస లు అమ్మెలు అందరు కూర్చనేసి వాళ్ళపాటికి వాళ్ళ కబుర్లు చెప్పుకుంటా ఉండే ఇప్పుడైతే అంతగా ఏం లేదు ఎవరిల్లళ్లో వాళ్ళు ఉంటున్నారు గేమ్స్ అనేవి లేవు ఏమి లేదు ఫోన్లు అది తప్పితే మీరు చెప్పినట్టు మొబైల్ ఫోన్లు వచ్చేసినాయి కంప్యూటర్స్ ఇంగ ఫ టీవీలు అది కూడా ఆండ్రాయిడ్ టీవీలు అప్పుడైతే డిస్ లాక్నే వాళ్ళము వీధి వీధికి డిస్ వచ్చి డిస్కనెక్ట్ చేేసి అది ఎప్పుడు వస్తుందో తెలిదు ఎప్పుడు పోతుదో తెలిదు
వెళ్తే మనకి తోలు బొమ్మ లాటంట ఒక తెర కట్టేసి వైట్ కలర్ క్లాత్ అది ఇక్కడ నుంచి ప్లే చేయడం అందరూ ఇక్కడెక్కడో ఉన్నళ్ంతా ఒక చోటు వచ్చి
అవును సర్కస్ చేసేవాళ్ళు
హ
ఆ ఈ సమ్మర్ అయిందంటే ఎక్కడెక్కడ నుంచో అంత గుడారలాగొచ్చి మా గుడి దగ్గర వేసుకనేసి వాళ్ళు
సారు అప్పుడప్పుడు వస్తాంటారు సార్
అవును సిస్టర్ కానీ అప్పుడు వచ్చి జీవ సమాధికి ఉండేది ఎలా అనేసానంటే లాస్ట్ ప్రతి రోజు ఒక పా ఒక ఎవరన్నా వాళ్ళ గ్రూప్ లో ఒకరు ఉంటారనమాట వాళ్ళైతే మార్నింగ్ నుంచి వచ్చి ఈవెనింగ్ వరకు అంటే జీవసమాధి చేసేంత వరకి ఒక పొద్దులో ఉండి వాళ్ళు ఇంకా చేస్త వస్తారు అనేసిని అన్నప్పుడు ఒక గుంతలోడుతారు పెద్దదిగా ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి ఎట్లా అట్లా తో లోడతారు అట్లా లోడేవారు అనమాట లోడేసి దాంట్లో వాళ్ళని సర్కస్ చేస్తా వాళ్ళని దాంట్లో కూర్చొని పెట్టేసి పైన మట్టి పోసేసే వాళ్ళు
అప్పట్లోనే అలా కథలు చెప్పుకుంటా తిరిగే వాళ్ళు అట్ల అంతా బాగున్నాడి ఇప్పుడు అంతా ప్రజెంట్ ఈ ఫోన్ అంట అది ఇది వచ్చేసి చనా ఇబ్బంది అయిపోంది అప్పట్లో గేమ్స్ కూడా చూడండి ఫోన్లలో ఆడే వాళ్ళు కాదు ఏమంటారు మనుషులు కూర్చొని ఏమంటారు బార కట్ట అంట అట్లా ఆడేవాళ్ళు ఇప్పుడు ఫోన్ లోనే ఏమంటారు ఇది ఉ
ఇప్పుడు ఫోన్ లో లేని గేమ్ అంటూ ఏం లేదు అన్నీ ఉన్నాయి లూడో వచ్చేసింది స్నేకాట్ వచ్చేసింది అ ఇంకా క్యారమ్స్ వచ్చేసి వస్తాయి అ మళ్ళీ వేనిది చీటీ ఆట అంటారు గదా పబ్బుల్లో ఆడతారు చూడండి పేకాట అ ఆటలు అది దాని పేరు ఏదో కొత్తగా ఈ మ రమ్మి ఆ గేమ్స్ చాలా వచ్చేస్తాయి ఇప్పుడు అంతా ఫ్రాడ్ గదా సిస్టర్ ఎక్కడ చూసిన ముందులా ఇక్కడుంది చెప్పండి ఏదైనా గూడా ఫ్రాడే
ప్రతిది ఇప్పుడు ఏఐ జనరేషన్ కాబట్టి
ఉ అవును ఫోటోలు మార్ఫింగ్లు
ఉ ఒక చిన్న అప్డేట్ వచ్చిందంటే చాలు అది అందర్ ఇప్పుడు ట్రెండ్ అన్నట్టు ఫాలో అయితాంటారు
అప్పుడైతే ఫోటోలు తీసుకోవాలంటే ఊర్లోకి అంతా కలిపి ఒకే ఒక ఫోటో స్టూడియో ఉండే
అవ్
ఒక్క ఫోటో స్టూడియోలో ఫోటో తీసుకొనేసి
తీప్పించుకోవడం అంటే అది గొప్ప
అవును సిస్టర్ బర్డేస్కి గానీ మ్యారేజెస్ గానీ అప్పుడంతా మ్యారేజ్ల అంతా ఇంటి దగ్గరే చేసేవాళ్ళు మా కల్యాణ మండపాలు అవంతా ఎప్పుడో అంటే బాగా డబ్బు ఉండేవాళ్ళు అయితే చేసేవాళ్ళు
మ్
మ్ లేకపోతే ఇంటి దగ్గర ఇరే మందం
ఇప్పుడు ఏం లేదు ఓన్లీ ఫోన్స్ లో రికార్డ్ చేసుకుంటారు ఫోన్స్ లో ఫొటోస్ తీసుకుంటారు అప్పుడు ఏమం రీల్స్ అనమాట అవి ఏమంటారు నెగిటివ్స్ం నెవో అవి తీపించుకొని కడిగించుకోచ్చుకోవడం
ఆ అవును సిస్టర్ ఇప్పుడు ఏమంటే చనిపోయిన వాళ్ళని గూడా సరే క్రియేటివిటీతో చేసుకునేసి ఏ దాన్ని గూడా చూపించేస్తా అన్నారు
అవును ఇప్పుడు పెళ్లిల్లో ఇది ట్రెండ్ వాళ్ళ అదే ఇంట్లో లేని వాళ్ళని తీసుకొని రావడ పెళ్లి మండపంలో కి తెచ్చి వాళ్ళని హగ్ చేసుకున్నట్టు చూపించడం ఏ ఐ అంతా ఇప్పుడు
అవును ఇంకా మన పిల్లోలోకి వాళ్ళ పిల్లలకి ఇంగా ఎం ఐ అప్డేట్ అయితాయో తెలీదు
అవును ఫ్యూచర్ చానా అప్డేట్ అయితుంది కానీ అప్పడేటింగ్ ఇండియా
ఏం అప్డేట్ అయినా గూడా సరే ముందు లాగ అయితే లేదులే సిస్టర్ ఇప్పుడు ఎంత అప్డేట్ అయినా గూడా సరే ముందు వాళ్ళు ఎట్లా అంటే ఆ ఫుడ్ ప్రకారము
ఫోన్ కి దూరం ఉంటే బెటర్ కానీ ఇప్పుడు మనుషులు నీ నీ దూరం చేసి ఫోన్స్ నీ దగ్గర చేస్తాది
అవును సిస్టర్ అప్పుడు ఫుడ్డు తింటావుంటే మినిమమ్ నైన్టీ ఇయర్స్ గ్యారెంటీ బతికేవాళ్ళు నైంటీ నైన్ంటీ ఫైవ్ ఇయర్స్ ఇప్పటి వాళ్ళు ఏమంటే అసల బ్రతకడానికె చిన్న పూరిట్లో బిడ్డ గూడా చనిపోతా ఉన్నారు
అవును
చిన్న బిడ్డల్ చచ్చిపోతాన్నారు ఏజ్ అయినోళ్లు అప్పటి వాళ్ళు అయితే ఇంగా ఉన్నారు గానీ ఈ మధ్యలో పుట్టిన వాళ్ళే చన్పోతా ఉన్నారు యాక్సిడెంట్లని మర్డర్లని ఇ ఇవి అత్యాచ ప్రచారాలు చాలా గోరం అయిపోయింది సిస్టర్ సొసైటీ అయితే అసలు అందులో ఇండియా అయితే నిండ వరస్ట్ గా తయారయింది తీమ్ కలికాలము అంటార్ గదా బ్రహ్మంగారు చెప్పినట్టు ఇంగ అంతమయిపోయేదానికి టైం వచ్చేసినట్టుగా అనిపిస్తది ఒక్కొక్కసారి నాకు ఇంకా సిస్టర్ ఇంకేం గేమ్స్ ఆడుతారు మీరు
ఆ గేమ్స్ అంటే చాలా రేర్ అప్పుడ్ అట్లా ఆడే అట్లయితే ఇప్పుడు ఆడం ఫోన్స్ వచ్చినయ్ కాబట్టి
ఇంగ అందరం కూర్చొని ఫోన్ పెట్టుకొని రీల్స్ చూసుకోవడం తప్ప గేమ్స్ కాడేదానికి టైం ఎక్కడుంది
హ ఇప్పుడు ఒక రీల్ వచ్చిందంటే ట్రెండ్ అయిపోయిందంటే రీల్స్ మీదక్ పోతార్ ట్ర హర ఆ రీల్స్ చేయాలనేసి
అవును
ఏదైనా కూడా ఇపుడు అంత మారిపోయింది ట్రెండ్ కావాలంటారు
అవున్ సిస్టర్
ఓల్డ్ ను కూడా ట్రెండ్ చేసెస్తారిప్పుడు
స్కూల్ అయిపోతానే బ్యాగు్లు ఆడబడేసి పరుగొ పరుగునన్ పోయేసి ఆడుకునేదాన్మాట దాన్కంటూ ప్లేసులు కూడా పెట్టుకునేది తొక్కుడు బిళ్ళ ఆడుకునే దానికి ఆ ఈ ప్లేస్ నాది ఈ ప్లేస్ నీది ఇంత వర్కే నీదని గీత గీసేది మధ్యలో
అవును
హ్మ్
అచ్చింది కాయ్లాటంట
ఊమ్ ఆచ్చింకాయ్లు అవి కూడా ఆడ్కునే వాళ్ళమ్
హ్మ్ గాజుపుల్ని తుంచేసి కలర్స్ కలర్స్ ని అవి రెండుదాన్లని
అవ్ను ఆ కలరు ఎస్ కలర్ కరెక్ట్ గా చెప్ పేర అనేసారంటే అది మన జత అన్మాట
ఊమ్ కదుల్కోకుండా తీయడం
ఉమ్ ఊమ్
ఇంగ ఇప్పుడు అప్పట్లో మనం ఇంగ క్లాస్ లో కూడా ఓదిలిపెట్టే వాళ్ళు గాదు ఏమంటర్ టెక్స్ట్ బుక్కుల్లో బొమ్మ బొమ్మని చూపించి ఆ బొమ్మ మీద గీయడం ఇట్లా అనడం లై బొమ్మలు ఎక్కడెక్కడున్నయ్ఎ ఎత్కమని టెస్ట్ బుక్ ఇవ్వడం ఏడన్నా ఒక చిన్న పాయింట్ చూప్పి వాళ్ సర్చ్ చేయ్డం
అవునవును చాలా ఉండేవప్పుడు తేడాలు కనిపెట్టడం
ఉమ్ సండే పేపర్ లో తేడాల్ కన్పె బొమ్మకి డ్రాయింగ్స్ ఎయడం ఆ ఏమంటరు పొడుప్ పొడుపు కథలు అడగడం
ఊమ్ అవ్ను సిస్టర్ అవి అప్పుడ్ బాగుండే
అవ్ను
ఓకే సిస్టర్
సరే
ఆ ఓకే